హెలో అండి
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు ఆ బాగుంన్న మండి బా
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పని అయిపోయింది
అవునా
తిన్నారా మీరు
ఆ నేను తిన్నా అండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి.
ఏం కర్రీ చేసిండ్రు ఈరోజు?
ఈరోజు క్యాబేజీ చేసాం. పప్పు చేసాను. ఇప్పుడే తిన్నాము. పనయి పోయింది. తిన్నారా మీరు? ఏం కర్రీ?
మాదా అండి? మాది టమాటో.
అవునా మీరే చేసారా?
ఆ నేనే చేశానండి. టమాటోలు మా ఇంట్లోవె, మా ఇంట్లోనే కాస్తాయి టమాటోలు.
అవునా! మీరు పండిస్తారా అండి టమాటో?
ఆ అంటే మాకు పెరట్లో బాగా ప్లేస్ ఉంది అన్నట్టు, అందుకే మా ఇంట్లోనే మేము ఏస్తాం అన్నట్టు.
ఆహా ఇంట్లో మందమేనా అండి! లేకపోతే, మార్కెట్ కెళ్ళి అమ్ముతారా?
ఆ లేదండి ఇంట్లో మందమే. అంటే ఇంట్లో అమ్ముతే అంటే, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి అట్లా ఇస్తాం అంతే. ఇప్పుడయినా, అయ అంత రేట్ ఏం లేదు కదండి! వి టమాటోలుది, ఇట్ట పడిపోయింది మొత్తం రేటు.
అవునండి. మా వైపు కూడా ఇప్పుడు పది రూపాయలకే, కిలో ఇస్తున్నారు. ఇరవై రూపాయలకయితే, మూడు కిలోలు ఇస్తున్నారండి. ఎందుకు? అందరు
ఆ బాగుంది అందుకే ఇగ పడిపోయింది. మళ్ళీ, కానీ కొన్ని రోజుల తర్వాత పెరగవచ్చు. ఇప్పుడు, ఎండలు కూడ బాగా కాస్తున్నాయి కదా అండి.
అవునండి.
త్తం ఇగ మావయితే కొంచం ఖరాబ్ అయిపోయినయ్ ఇగ. టమాటాలు మొక్కలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి.
టమాటో ఓన్డి టమాటో పండిస్తారా? ఇంకేమైనా పండిస్
అవి టమాటోలు అగ్ వంకాయలు కూడా వేసినాం. కాకపోతే, అవి ఇంకా కాయలేదు వంకాయలున్నాయ్.
ఆహా ఎంత వరకు అమ్ముతరండి? చుట్టుపక్కల వాళ్ళకి.
ఈ మధ్య అయితే ఏం అమ్మలేదు. అంటే లాస్ట్ ఇయర్ వేస్తే అప్పుడు అమ్మినాం. అప్పుడు తీసుకున్నారు కొందరు అప్పుడు కూడా, టెన్ రూపీస్, ఫైవ్ రూపీస్, అట్టనె ఉండె. సీజన్ లో బాగా తక్కువుంటదండి. రేటు. ఆ
మేము కూడ పండిస్తాం కానీ, కూరగాయలు కాకుండా చిన్నగ కొత్తిమీర, పుదీనా ఇవి పండిచ్చి అప్పుడిదప్పుడు ఆ కూరలలో వేస్తే చాల బాగ టేస్
ఆ అవునవును. మేం గుడా ఏస్తమండి. కొత్తిమీర, మెంతి అవి అంటే మాకు బాగ పెరడ్ లో ఎక్కువ ప్లేస్ ఉండేది. ఉండేసరికి, మేమ్ ఇస్తాంమన్నట్టు లాస్ టియర్ ఏంటి ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అవి కూడా వేసాము అవి కానీ ఈసారిగా కొంచెం ఈ ఆ ఇంట్లో కొంచెం బాగాలేక వేయలేదు ఓన్లీ టమాటాలు అవి మాత్రమే వేసాము.
ఆ హ్ మామిడికాయలు ఉన్నాయా అండి
ఆ మాకుందండి మామిడి చెట్టు ఉంది జామ చెట్లు అన్ని ఉన్నాయండి, మామిడి ఇప్పుడే పిందలు వస్తున్నాయ్ మామిడి కాయలు.
అవునా పూత మా వైపు చాలా వచ్చింది కాని మొత్తం రాలిపోయిందండ్
అంటే ఆ అబ్బాల కొంచెం మబ్ బువ్ అట్లా ఉండ్య కదా
అవును ఒకసారి సడన్ గా ఈదురు గాలులు వచ్చినాయ్ అయితే ఏమో ఇక మొత్తము పడిపోయింది ఈ మా చెట్టు అనే కాదు కానీ మా వైపు అంతా అంతే చాలా ఈసారి ఎక్కువ పూతోచ్చింది ఎప్పుడు రాలేదు. కానీ ఈసారి ఇంకా మొత్ తమ్ పోయిందండి
అవునా మాది కూడా అయింది కానీ ఇప్పుడు పిందలయితే పడుతున్నాయి మరి నెక్స్ట్ ఉగాది వస్తుంది కదా ఉగాది సెలబ్రేషన్స్ చేస్తారా
అవునండి చేయడమే ఇప్పుడు పని అయిపోయిందా మరి ఈ రోజుది
ఆ అయిపోయిందండి అయిపోయింది ఇగ మా హస్బెండ్ ఇక డ్యూటీకి వెళ్తారు ఇగ ఆయనది ఆయన వెళ్తారు ఇంకా డ్యూటీకి.
అవునా
మీరు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే ఇంకా పని అయిపోతే ఇగ స్టార్ట్ చేద్దాం అని చేస్త్ తి ఉన్నామండి మీరు జెస్తారా అన్ అండి మన ఎక్ససైజ్ ఇది యోగా మెడిటేష్ ట్యానా
అవేయ్ అప్పుడప్పుడు అండి అంత ఎక్కువ చెయ్యను నేను మీరు చేస్తారా అండి.
అవునండి ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లు స్ట్రెసు ఇవన్నిటికి ఆ మన ప్రజెంట్ ఉన్న యంగ్ యూత్ అందరు కలిసి ఎక్కువ దేనికి అంటే ఈ మెడిటేషన్ యోగా జిమ్ వీటికే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు
ఆ చేస్తున్నారు కానండి ఇగ నాకు ఇంటి పనులు చేస్తేనే అవి యోగ్ గ అవన్నీ చేసినట్టే అండి ఎక్సర్సైజ్ అవన్నీ అవి చేస్తనే ఉంటా నేను అటు ఇటు వా ఇగ అవెంటి వా అంటే ఇగ మా ఏరియా అట్లా ఉంటది కాబట్టి మా గ్రామంలో అట్లనే ఇగ అవి బ పనులు ఈ పనులు చేసేసరికి అదే ఎక్సర్సైజ్ అవే అయితాయండి మాకు, ఇగ స్పెషల్ గా ఎక్కువ అయితే ఏం చెయము.
ఆహా డిన్నర్కి లేకపోతే మద్ ధ్యానం అందరం కలిసి తింటారా అండి మీరు
ఆ మధ్యాహ్నం అంటే మావోళ్ళు అందరు పనికిపోతారండి ఎవరు ఉండరు. ఈవినింగ్ అయితే డిన్నర్ కై తే అందరం కలిస తింటాం ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి ఉండదు కానీ అందరు కలిసే తింటాం అండి మీ ఇంట్లో కూడా అట్లనే చేస్తారా అండి అందరు కలిసి తింటారా మీరు
మేము మా డాడీ డ్యూటీకి ఎళ్ళే వచ్చినంక డ్యూటీకి ఎళ్ళే వరకు చూస్తాము ఎప్పుడొస్తే అప్పుడు ఇంకా అందరం అమ్మా నాన్న కలిస్ సి అందరం కలిసి తింటామండి మాది ఉమ్మడు కుటుంబము నానమ్మ వాళ్ళు గూడ ఉంటారు బాబాయ్ వాళ్ళు ఉంటరు సో ఇగ ఒక్కొక్క సర్ లేట్ ఐతది నాన్న వచ్చే వరకు అప్పుడు చెప్ తరు అన్నమాట మీరు తినేయండి అని అలాంట్ టైమ్ లో తిం తమ్ గాని లేకపోతే ఇకా అందరం కలిసి తింటాం అండి
అందరు కలిసి తింటే ఆ ఫీలింగ్ వేరే ఉంటది కదండి మంచ్ గ అనిపిస్తది
అవును అసల ఆ ఫీలింగ్ అనేది వేరే ఇప్పుడు ఆ టైంలో మంచిగా అందరం కలిసి మాట్లాడుకోవడము
మ్మ్ కానీ ఇప్పుడు అలాంటి అన్ని తగ్గిపోయినాయి కదండీ
అవు
ఆ అట్లా లేక అన్ని దగ్గిపెయినాయ్ ఇగ అందుకే ఉన్నవాల్ తోటె ఈ ఆ మంచిగా ఎసుకొని తినాలి ఇగ అందు కనీ అందర్ కల్ సుకుంటే మంచ్ గ అనిపిస్తుంది
అవునండి న్యూస్ పేపర్ జదువుతా ఉం టర మీరు
న్యూస్ పేపర్ ఈ మధ్య చదవట్లేదండి ఇగ మొబైల్లోనే అప్పుడప్పుడు యూసెస్ చూస్తా గాని అంతక్ ముందు చదివేదాన్ని కానీ ఇప్పుడు లేదండి ఇంగ్ న్యూస్ అంటే అప్పుడప్పుడు కవర్ చేయడానికి ఇక మొబైలే అప్పుడప్పుడు
మా ఇంట్లో వస్తదండి ఈ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి అవునండి మూడు ఏపిస్తాం ఈనాడ్ డు సాక్షి ఆంధ్ర జ్యోతి మా డాడీకి చాలా ఇష్టం న్యూస్ పేపరు చదవడం సో ఈ దా మా డాడీ చదివి అయిపెనంక మేమ అందరం చదువ్ తం ఇంకా సండే బుక్స్ కూడా అవి చాలా బాగా అనిపిస్తది
ఆ అక్కడ చాలా ఇష్టం అవి అందులో సూడకో బాద్ దోజాలం అవి చేయడం అలాంటివి నాకు చాలా ఇష్టం గాని ఈ మధ్య కొంచెం వదిలేశ్ నను నేను
ఊఉ అందులో సండే స్టోరీ అని కథ వస్తది కదా
ఆహ అవునండి
కాది నిజ జీవితంలో జరిగే కథలు లాగా ఉంటాయి
అవునవును బాగా ఉంటాయి కొన్ని ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటాయి ఇన్స్పైర్ చేస్తాయి కొన్ని కథలు కదండి
అవును ప్రజెంట్ జనరేషన్ లో ఎలా ఉండాలి అత్త కోడలు కొన్నిటి అత్తా కోడలు గురించి ఇప్పుడు మొన్న వచ్చింది అయితే ఎట్లా ఉంద అన్ ఆ కథాని గాదు కాని ప్రజెంట్ జరుగుతుంది కూడ అదే ఏంటంటే చదువుకున్న పని మనిషి కావాలి అని
ఆ అవునవునండి ఈ మధ్య అంతే అవుతుంది ఎక్కడైనా
అవునండి
అ చదువుకున్న అమ్మాయి అయితే కావాలి మళ్ళా పని మనిషిలాగ ఉండాలి అన్ని చెయాలే వాళ్ళకి
చూసినా కూడ ఎక్కడ చూసిన కూడ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావాలి కానీ వాళ్ళు జాబ్ చేయకూడదు ఇంట్లో ఉండి పని చేయాలి
ఆ అవునండి అట్లానే ఉందండి
మొన్న వచ్చింది సండే బుక్ లో అయితే నేను చదివాను వాళ్ళకైతే ఆమె మంచిగా చదువుకుని అంత బాగుంది కాని జాబ్ చేయొద్దు
ఆ జాబ్ చేస్తే జాబ్ చేయదట వాళ్లకి
చేయొద్దంట అంటే వాళ్ళ అత్తగారు ప్రజెంట్ ఉన్న జనరేషన్ యూత్ కావాలి ని అప్పటి ఆలోచనలు కలిగిన వాళ్ళు కావాలి అది కూడా చదువుకున్న వాళ్ళు కావాలి అన్నట్టుంది
అవునా అండి
న్యూస్ పేపర్స్ చదువుతా ఇప్పుడు అవి ఇవి తెలుస్తా ఉంటాయి కొందరు ఇక సూసైడ్ చేసుకుంటారు కొందరు వరకట్నం గురించి వేధిస్తూ ఉంటారు
హు
ఇప్పుడు పిల్లల్ని అంత మంచిగ పెంచి ఆ ఏంటండి
స్పోర్ట్స్ న్యూస్ చూడర మీరు
స్పోర్ట్స్ ఎందుకు చూడమండి మొన్న మన ఇండియా గెలిస్తే ఎంత బాగుంది మన ఇండియా మొత్తము ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మళ్ళా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది కదండి
అవునవును
హు మళ్ళీ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఇప్పుడు వరకు ఏది కూడ విన్ కాలేదు
ఏ కంట్రీ కూడన
అవును మీరు చూసార మొన్న
నేను అట్ల అట్ల చూసానండి మా హస్బెండ్ బాగ చూస్తారు ఆయనకు బాగా ఇష్టం పిచ్చే కిర్కెట్ అంటే
అవున
అయినా చూసారు నేను అప్పుడప్పుడే అంత ఎక్కువ చూడను
ఆహ చూసామండి అసలు హండ్రెడ్ స్కోరు వాళ్ళకన్నా ఇండియానే చాలా బాగ ఆడింది ఈసారి భూమ్రా అయితే బ్యాక్ టు బ్యాక్ అవుట్ చేసింది ఒక్కొక్క బాల్ తోనే
ఆ బ్యాక్ టు బ్యాక్ వికెట్ తీసిండ్ర
ఉ ఉన్నారా అండి మీ ఆయన పొడుకో
ఆ ఉన్నారు ఇంకా ఆయన టౌన్ టైమ్ అవుతుంది వన్ వన్ థర్టీ వరకు వెళ్తారా ఆయన ఇంకా
ఆహా
ఉమ్
తిన్నారా మరి మీరు మధ్యాహ్నం
ఆఫ్టర్నూన్ ది ఇంకా తినలేదండి కాసేపు అయ్యాక ఇద్దరం కలిసి తింటాం మా హస్బెండ్ నేను అళ్ ఈవినింగ్ వంటలు
ఉహుమ్ స్కూల్ కి వెళ్లారా అండి పిల్లలు
ఆ వెళ్లారండి
ఉమ్ వాళ్ళు వచ్చినాక ఇంకా పనులుంటాయి హోం వర్క్ చేయనిక అయితే చాలా ఇబ్బంది అవుతు వస్తదేమో
అవును వాళ్ళు ఈననే యినారు అసలు మాటలే యినారు అటు పోతారు ఇటు పోతారు అది అంటారు ఇది అంటారు అసలు చేయనే ఇయ్యరు తొందరగా
మా అక్క వాళ్ళ బాబు ఉంటాడండి తను ఇప్పుడే టూ త్రీ ఇయర్స్ అంతే కాని ఇంకా ఇప్పటి నుండే పంపించెయ్యాలి అని నర్సరీలో వేసారు బాబు మాత్రము ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుంటాడు నవ్వుకుంటు ఉంట సర్లే కానీ ఇక స్కూల్ కి వెళ్తే ఇక కొంచెం ఇట్లా అయితే తనకి ఇప్పుడే కదండి ఇంకా ఇంకా తెలిదు కానీ ఇంకా ఆయన కూడా ఉమ్ ఆయన కూడా వెళ్తున్నట్టు అంతేగాని ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ లో వేసి తమ్ముడ్ని అక్షరాభ్యాసం
ఆహ అవునా అండి
అవునండి
ఉమ్
సరే అండి మరి ఉంటాను
ఆ ఓకే అండి సరే అండి బాయ్
బాయ్